హ హ్మ్ ఆ
హా
రైస్ కొంచెం ఎక్కువంత రోజు బాగా వంట. మధ్యాహ్నం గాద తిన్ల అందుకు. ఇప్పుడు సరిపోతదా ఎక్కువ పెట్టినావా, కొంచెం వున్న మామూలుగా పెట్టిన్వా.
నువ్వు రోజు ఎట్లా తింటావో అట్లా పెట్ట
ఆహ్ చల్లే
మీ ఫ్రెండ్స్ అడిగరేమన్నా. దైనా
లేదే ఏ అట్లా అడుగుతన్నవ్
మీకైతే అట్లా చెప్పాము. మీ ఫ్రెండ్స్ అడిగితేనే చెప్తాము
ఆ వాడ్ చెయ్ గాడ్ అడిగినాడు వానిక్ కొంచెం కావాలంటే
ఎట్పో
అంటే నువ్వు అట్లయితే నువ్వు పెట్టి నువ్వు తిన కూన పెడతావ్ అది నాకు బాధ
నువ్ అది ఫస్టే చెప్పేస్తే నే పెట్టేస్తా గాదా
చెప్పినడు మధ్య నేను షాప్ దగ్గర ఉన్నప్పుడు చెప్పినాడు అన్నం పెట్టించినా. అట్లా అని కొంచెం కావాలండి సరే నే పెట్టటిస్తాలండి.
మళ్లీ ఇప్పుడేట్లా.
ను పెట్టు చాల్లే మల్లా
ఆహ్
హ్మ్మ్
ఇప్పుడు ఎట్లా మళీ నార్మల్ గా పెట్టా. నిన్నయినా నువ్ తక్కువ నే తక్కువ తింటావ్ కదా. కొడి అనంలోనే ఇంకా కొంచెం తక్కువే పెట్టా. జనాలు ఎప్పుడుకంటే
అవును పెరుగుదేమన్న తేలే గదా తెస్స ఈ ఫోన్ అయిపోయినాక మళ్ళీసుక్. తేలేతేల తీసుకురాల పెరుగు ఒకటి ఇంగ
చల్లే ఆ ఫైవ్ రూపీస్ అందు మై
హ్మ్ ఏ అట్లా మాటతన ఏమైంది గోడవరినాద
ఆహా ముక్కు మంటా నొప్పి దాని వల్ల
ట్యాబ్లేట్ టాబ్లేట్ తెచ్నా టబ్లేట్ తీసుకపో మల్ల ఇస్స లే
ఓ
హ్మ్ మొహమ్మద్ మ్మ్ ఆయా నిన్నలు మరిచేలా ఇంకా నాలుగు ఉన్నాయి. నాలుగు అయిపోతే మళ్ళీ ఇంకా ఆ అంతే. నాలుగు ఉన్నాయి మళ్ళీ తర్వాత ఎవరిదాంతా. నినేే మనలే
సగిల్ కద కొసారి
సరికి
మీకే
నేన ఉన్నా అది టాస్ కూడా బ
కరివేపాకు కూడా ఎక్కువే వేస్తాం
సరే ఎక్కువ అంటే మరి అంత ఎక్కువకు తెలవ తెలవాయలు ఎక్కువే తెల్లవాయలు ఎక్కువ తెల్లవాయలు ఎక్కువే బాగుంటది
రెండు వేసేస రెండు వేస అండీ ఒకేసారి మిక్స కయ ఎలా ఒక్కొకటి ఒకసార ఇలా
అన్ని ఒకేసారి కాదు ఫస్ట్ ఒట్టి మిరపకాయలు వేయి
ఆ
యలు అది ఏమంటారు ఆవారదా ఇంకోటి ఏదో చె అబ్బా జీలకర ఉంది కదా మర్చిపోయినా పది నునె వయించావా అదే మాముూలు గట్టిమించ చేర్చయడం వేయించావా అ అట్లయితే ఏం ప్రల నా ప్రడు ఏంచం అద అట్లా బేస్ దాంతో
పల్లిల పల్లీల్ లక్ ఉత్తవేయాలి
ఆ పల్లిల్ లాస్ట్ లో వేయాలా పల్లీ చెప్పేది విను
హ్మ్
అదేది ఒట్టిమిర్చి ఫస్ట్ ఒట్టిమిర్చి వేసినాక మళ్ళీ పల్లీలు వేయ్ మళ్ళీ తర్వాత తెలవాయిల్ వెయ్ తెలవయిల్ లాస్ట్ లో వేయాలా తెలవయిల్ లాస్ట్ లో వేయాల్సింది కొంచెం ఉప్పు వెయ్ కొంచెం సాల్ట్ వెయ్ లైటుగా
తెలభయల్ లాస్ట్ లోన వేసేది లాస్ట్ అట్లు వేస్తే యాబై మంది
ఏం కాదు అనగుతాయి అనతాయ్ ఏం కాదు అనగుతాయ్ బాగుంటది అప్పుడే నీకు బావస్తది నీటుగా అంటే అంటే ఏంటిసిన ఒకటేలే ఏం కాదు అనుకుం ఏమో నేను ఎప్పుడు చూడల అట్లా మా అమ్మ మాములుగా లాస్ట్ లో వేస్తాది అందుకు గుర్తుంది నాకు
నేను లాస్టులనే పరిప్
ఉత్త రెండు వందలు అయింది తెల్సా ఇప్పటికి ఇప్పుడే
అ
టాబ్లెట్ అవి ఏదో పవర్ఫుల్ ఆహా మా ఆ టాబ్లెట్కి ఒక యాభై రూపాయలు బొక్క బొక్కేముందిలే ఏందో అస్సల్ మరి పుత్తూరులు ఇంత రేట్లు పెడతున్నార్ యబ్బ సామీ బయట తీసుకుంటే నిజంగా అంత రేట్ కావనిపిస్తాది ఒకసారి ఎం మరి అంతనా
ఇంటి నుంచి వచ్చినప్పుడే నీకేం కావాలో అవి తెచ్చుపెట్టుకో
నాకెటతెలస్తది
నేను చెప్పేదాన్ని నీకేమేమి వస్తాయా
హ్మ్ నాకేమవుతాయంటే దగ్గు జ్వరము దగ్గు జలుబు ఇంకోటి
హ్మ్ ఆ ఒక్కటే మళ్ళీ పెయిన్స్
పెయిన్స్ కు టాబ్లెట్స్లు మనుకున్నలే ఎప్పుడో ఇనడుమన వేసుకోవడంలే ఎందుకులేని తట్టుకున్నాం లే ఏముంది లే మీరక్ ముందే ఏదో ఒక ఏం జరుగుతే జరిగిన జరిగిందట్టే ఇంకా లావ అయితే తొందరగా చెకప్ చెపిలా బాడిీ అదే మెడల్ కి మేను గేమ్ ఆడిడం వల్ల చాలా బెటర్ ఏంటంటే చేతులు చాలా తలుపులు త్ తెలుసా చేతులు గేమ్ ఎట్లా ఆడుతా గేమ్లు ఆడేటప్పుడు బాగుంటది బాగుంటది అంటే అప్పుడు కూడా ఉంటంది నొప్పి కానీ ఎట్లా ఆడుతంట ముండికి పడుకున్నప్పుడు తెలుస్తుంది దాని బాధ అబ్బ ఎంత న
కాదు మిక్సీకిేస్తా మాట్లాడే చ
మాట్లాడేమి ఆ పది కలా నా టాస్కులు అయిపోతాయి ఖచ్చితంగా హలో
చూస్తా అది కూడా
చూడు కావాలంటే
అయిపోతే మేలే
మేలే నీవి ఎన్ని ఉనాయి చెప్పు ఇంకా
ఒక్కోటి
పద్దెనిమిది రూపాయలు ఉంది కదా ఆ
పల్లీకి పెట్టమన్నావు కదా
ఆ కొన్ని పెట్టు మళ్ళా నైట్ కొన్ని తినేద్దాం అట్లాంతే కొన్నిన్నట్లు తీసేయిొద్దున్న చిత్రాంగం చేసుకున్నామా లెమన్ రైస్
ఒక చిత్రాన కొన్ని తీస తినేకి ఒక రెండు ఒక తీసాల కొన్ని స
ఆ చిత్రాన్నం చేసుకుని ఎన్ని రోజులు అయిందా తెలుసా
నేను అదే చి తరన్నం అడుగుతా కదా అని న పెట్ట
అవును మనం చిత్రాన్నం చేసి అసలు నాకు గుడ్ చూడండొద్దు సార్ చిత్రాము ఎప్పుడు చేసిన నైటు నువ్ అడిగినప్పుడలా నాకు ఏ ఎంతసేపు ఆ బీట్రూట్ పొటాటో బెండకాయ ఇవే గుర్తొచ్చాయి అసలు ఆ చిత్రాన్నం అనే కాన్సెప్ట్ గుర్
నువ్ తింటే పై పులిహోర ఇంగా
దే
చింత పండు
పెరుగులో బాగుంటది
మనం చేద్దామా ఎప్పుడేనా ఒక నిమిషమండి మిక్సికే
ఆ సరే సరే సరే
అది చింతపండే ఉంది కానీ నేనెప్పుడూ చేయలేదు దీంట్లోకి కాదు వేరే పులిహోర
వద్దు స్వామి చిత్రాన్ని తినకూడదు అది ఫుల్ పులుపు తీసుకోదు స్వామి నీకు అర్థం కావట్ల బాడీకి ఎంత పెద్ద
ఎన్నున్నాయి అట్లా తియ్యగా ఉందా ఏంది
పులుపు అది వేరు ఇది వేరు చింతపండు వేరు అది వేరు చింతపండు చానా ఎఫెక్ట్ అది లెమన్ చాలా బెటర్ కదా నీకు
నేను తింటే లెమన్ వాటర్ తాగితే ఏదో గ్యాస్ ఫామ్ అవుతుంది అంటనే
ఎవరు చెప్పింది
మా మేడం చెప్పింది
మీ మేడంకి తెలీదులే పాపం
మీ ఎకువైతే అని చెప్పలే
ఎందుకు కారం ఎక్కువైతది ఎక్కువ బ్యాగు సామను చూడు తిన్న తర్వాత వేసిన తర్వాత కొంచెం చూడు అట్లా తిని హలో ఉ ఉ
ఏమో అబ్బా
ఆ ఆ
ఆ నేను ఈసారి సెమ్ రెండు బాగా బ్యాక్ లాగ చూడకుండా వర్తించాలి సమి నాకి భయం నాకు తెలుసా సెమ్ పడతాయేమో అని ఎట రాషిన పడతాయేమో అని ఒక భయం బా ఈసారి కోర్ సబ్జెక్ట్ అబ్బా ఆ ఫుల్లు ఉప్పు వేయి సామి హలో ఉప్పు వేసాం అంటే నీకు కారం తగ్గుతది ఉప్పు వేసి మిక్సీ కొట్టు ఉప్పు వేసి మిక్సీ కొట్టేయి కారం తగ్గుతాది సరేనా అంతకారం తిన్ అంతకారం తినలేనులే స్వామి నేను నాకిప్పుడు అంత ఎడా నోరు అంత ఒకలా అయిపోయింది తగ్గింది కానీ తినలేకుండా ముందున్న అంతకారం ఆహామ్ బ